హలో బోన్నారండి
హలో
హలో వినిపిస్తుందా
మీ వాయిస్ స్లో వినిపిస్తుంది బాగా
అవునా ఇప్పుడు
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుందా
ఆ లేదండి స్లోగా వినిపిస్తుంది
ఇ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా
హలో
హలో ఇప్పుడు కూడా వినపడట్లేదా
ఇప్పుడు వినిపిస్తుంది
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
లంచ్ అయిందా
ఆ అయిపోయిందండి మీది అయిందా
ఆ అయిందండి
ఏం కర్రీ
ఏం లేదు ఇప్పుడే వర్క్ అయిపోయింది కూర్చున్న టీ పెట్టుకోవాలని
అవునా
ఎంకర్రీ చేసారండి ఇవాళ
పప్పడి మాది ఈరోజు
వర్షం పడుతుంద అండి మీ సైడ్
లేదండి పడడం లేదు మీ దగ్గర పడుతుంద
లేదండి ఏండలే ఫుల్లు ఉన్నాయి కదా
అవునవును
ఇంకా ఏంటి విశేషాలు
ఏం కర్రీ చేసారు ఈరోజు
నేను ఇవాళ ఆలు ఫ్రై చేసానండి
అవునా హ్
ఆ ఈ ఫ్రైలు కొంచెం ఏండలు కాబట్టి చారు కావాలి కదా ఆలు ఫ్రై చేసి చారు చేసాను
అవునా ఎలా ఉంది మీ దగ్గర వాతావరణం
ఫుల్ ఎండలు వర్షం లేదు మబ్బు లేదు ఏం లేవు మీ సైడ్ ఏమన్నా ఉన్నాయా
మా సైడ్ కూడా వర్షం ఏమి లేదండి ఎండలే కొడుతున్నాయి
ఎటళ్ళారండి ఈ సమ్మర్ లో ఏటనా వెళ్లారా
ఎట్ ఎళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నా మీర వెళ్లారా
మేము కూడా ఏటేలాలేదు మీ కొంచెం పెళ్ళి ఉండే మా కజిన్ వాళ్ళ బ్రదర్ది
అవునా
కొంచెం పెళ్ళికి వెళ్ళాము ఒక ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అక్కడ ఉన్నా
వాయిస్ వినపడట్లేన్
ఇప్పడు కూడా వినబడట్లేదా
ఒక మధ్య మధ్యలో వినిపించట్లేదు
అవునా
హు
పెళ్ళికి వెళ్ళాము ఒక టెన్ డేస్ దాకా ఉన్నాంలే బానే అయింది పెళ్ళి పెళ్ళయి అయిపోయినం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఒక టెన్ డేస్ దాకా తర్వాత ఇంకా మా ఇంటి కొచ్చేసాం
ఆవునా హ
ఎట్లా చేసారండి మరి సమ్మర్ హాలిడేస్ లో
హలో
సమ్మర్ హాలిడేస్ ఏం చేసార అంటున్నా
ఏం లేదండి ఇంట్లోనే
ఇంట్లోనే ఉన్నారా
ఆ ఇంట్లోనే ఉన్నాము
ఉ ఏదనా టూర్ ప్లాన్ చేయకపోయారా
ఎందులా కేటలా బయటికి వెళ్ళ ఎటట్లే ది కదా ఉ ఎండలే బాగొడుతన్నాయ్
ది వెళ్ళలేదు
అవునా
జమ్ము వేరే కొంచ మరీ ఇంతనా జూన్ లో కూడా ఇంత ఎండలా జూన్ కొంచెం మూ తగ్గు అంతా ఏమో వెళ్దాం అనేసి ఉండే
మే నెలలో కొట్టినట్టే కొడుతున్నాయి ఎండలు
ఆ మేలు మృగశిల అక్కంచి అమ్మ ఘోరం కొడతానే
నావును హుమ్ దేనికి మురుఖశీలకి వర్షాలు పడితే ను ఆ వర్షాలు పడట్లే ఎండలే కొడుతున్నాయి
ఆ రోజు ఒక్క రోజు కొంచెం పడింది మార్నింగ్
అవునా మా దగ్గర అదిగ కొంచెం అసలు వర్షమే పడల
కొంచెం అట్లా చినుకులు పడి పోయింది ఆ రోజు అంతే ఇంగా
ఉ
ఈ జూన్ మొత్తం అట్లనే ఉండేటట్టున్నది ఇంకా పిల్లలు స్కూల్లు స్టార్ట్ అయితున్నాయి మరి ఎలాను
అవును ఇప్పుడు వర్షాలు పడితే బాగుండేది కొంచెం
ఉ కొంచెం వేడి పోయేటట్టు కొంచెం గట్టి వాన పడితే కొంచెం వేడన్నా పోతే మంచిగ ఉండు
ఉమ్
ఈ వేడికి ఎటు పోవాలన్నా వీలు కావట్లేదు
అవును ఇంట్లోకేళ్ళి బయటికి వెళ్దామన్నా భయమైతుంది ఎండలకి హలో
ఆ ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి హలో
టీ తాగారాండి
హలో
హలో టీ తాగారా
హలో
హలో టీ తాగారా
వాయిస్ మీది వినిపించట్లేదు
వినబడట్లేదా గట్టిగా ఓరుతున్న
సిగ్నల్ లేదా ఏంటి మీ దగ్గర
ఏమో మరి సిగ్నల్ లేదు కావచ్చు
అవునా ఇంకేం చేస్తున్నారు
టీ తాగారా అంటున్నా
లేదండి ఇంకా మీరు తాగారా
తాగ లే అండి ఈ కొంచెం ఈ ఎండ పోతే కొంచెం వేడి పోయినంక తాగుదామని ఈ అలవాటైన దానికి
అవునవును ఎండకు ఎండకే వేడి ఉందంటే ఇంకా చాయ్ ఇంకా వేడి కదా
వేడే గాని ఇంకా అలవాట అయింది కదా ఇగ తాగకుంటే మళ్ళ తల నొప్పులేస్తాది
అవును ఇంకా అది అలవాటు అయిన వాళ్ళు ఖచ్చితంగా తాగాల్సిందే
ఈ హాలిడేస్ లేబట్టి ఈ పిల్లలు ఆ పిల్లలు రిమోట్ కోసం కొట్టు కుంటున్నారు
అవునా
టీవీ చూద్దామన్నా చూడనియట్లే ఒకరేమో బొమ్మలు పె ట్టుకున్నారు ఒకరేమో నాకు వేరే కావాల వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటారు ఇంకా మనకేమి ఇస్తారు రిమోట్
ఉమ్మ్ అవును ఇంగా వాళ్ళకు ఇంక వాళ్ళని బయటికి ఎళ్ళకుండా ఉంచాలంటే ఇగ రిమోట్ వాళ్ళ చేతికే ఇయ్యాలి
ఆ మళ్ళా బయటికేళ్తే ఎండలు మనమే భరిం చ్చలేకపోతానం అని ఇంగ ఏమం నేసుకోలే ఇంట్లనే ఉండేలే అనుకోని ఉకున్న
ఉమ్మ్
మ్యారీడేనాండి పిల్లల
లేరండి ఇంకా
ఏమన్నా జాబ్ చేస్తారా
ఉమ్మ్ లేదండి హౌస్ వైఫే
హౌస్ వైఫ్
ఉమ్ అ
వీళ్ళని పంపించి ఏదైనా జాబ్ చేద్దామన్నా కూడా ఏం దొరకట్లే
ఉ అవును బయట అంతా ఫేకే నడుస్తుంది జన్యుూన్ గా జాబ్స్ అంటూ ఏం లేవు అసలు ఊ
వీళ్ళ నువ్వు ఇంత ముందు స్కూల్ కు వెళ్ళినప్పుడయినా బోల్డ్ అంత టైం ఉండేది ఇప్పుడు వీళ్ళతోటే అయిపోతుంది
అవును ఇంకా ఇంకొక వారం రోజులుంటే స్కూల్స్ మళ్ళీ రీ ఓపెన్ అయితాయి
అ కాని మనకు కొంచెం రిలీఫ్ గా ఉంటాంది
అవును
అప్పుడా అప్పుడు ఉండేది అప్పుడే ఉంటుందిండి వాళ్ళకి టిఫిన్లు పెట్టడము అ వాళ్ళ లంచ్ ప్రిపేర్ చేయడము వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ పెట్టడము ఇవన్నీ ఉంటాయిలే గాని అంత గుండదు కొద్దిసేపు అయినా రిలాక్స్ ఉంటది
అవును
ఇప్పుడు ఇంటికాడుంటే ఇది చేయి అది చెయ్ అనుడే సరిపోతుంది
ఊ అట్లాంటారు మళ్ళా బయట తిరుగుతా ఉంటారు ఆడుకుంటా ఉంటారు ఎండకే అర్థం కాలా అండి
అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండరా
ఆ అవునండి ఏం చేస్తారండి మీరు
ఏం లేదండి ఇంట్లోనే ఉంటా
అవునా
ఖాళీగానే ఉంటా ఇది వరకు పిల్లలు కాక ముందుకు పోయేది జాబ్కి వెళ్ళేది సిస్టమ్ వర్క్ వచ్చు నాకు
అవును అవును మా పిల్లలయితే ఏం చేయలేము బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇంకా ఊ
కోడము సరిపోతుంది
అవును ఉ
కాకుంటే చదువుకొని ఇంట్లో కూర్చోవాలో అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ ఇంకా తప్పదు కదా
అవును మ్యారేజ్ అయితే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవాలి ఊహూ
ఏదైనాక కొంచెం అయినాక కొన్ని రోజులు గ్యాబ్ ఉన్నా కూడా తెసుకోచ్చ. తాగుతారా అండి టీ తాగుతారా.
హలో.
టీ తాగుతా రండి.
హలో.
మీరు టీ తాగుతారా అంటున్న.
హలో.
హలో, మీరు టీ తాగుతారా అంటున్న.
మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అసలే.
అవునా. ఇంకా నేను ఇంట్లో ఒక్క రూముల్లె కూర్చో. అన్ని బంద్ చేసి మాట్లాడుతున్న.
హలో
సర్లే అండి ఉంటున్నా.
హలో హ్మ్ హలో